హలో
హలో
ఏం చేస్తున్నావ్
హలో
ఏం చేస్తాన్నావ్
వర్షం పడతా ఉంది బయట చూస్తా ఉన్నా
ఉమ్ మాకి పడుతుంది
ఉమ్ అయిపోయిందా కాలేజ్
ఆ అయిపోయింది
ఉమ్ మీ కాలేజ్ ఫంక్షన్ ఫెస్ట్ చేస్ రని చెప్తున్నావు కదా ఏమేమి చేసింది
అదా అంటే మాకి ఫస్ట్ సెమ్ అయిపోయేటప్పుడు చేస్తారు ఫంక్షన్ ఎవ్రీ ఇయరు అట్ల చేస్తారు ఇయర్ లో హాఫ్ అహ్ ఇయర్ ఉండగా
ఉ
మాకి అంటే అయి పోయి వన్ మంత్ అబోవ్ అయితుంది ఆ అంటే ఫస్ట్ వన్ డే బ్యాక్ ఫ్లాష్ మ్యాన్ ఫంక్షన్ అని చేస్తారు ఫస్ట్ కి అంటే ఏదైనా ఎవ్వరు థింక్ చేయనట్టుగా సడన్ గా పోయి డ్యాన్స్ చేయాలా వామ్మో ఎట్లచేస్తాండ్రి ఏమి అనుకోవాలా నేను షాక్ అయ్యిందేది అంటే దాన్ ట్లో మా మేడం ఇంగ్లీష్ మేడం కొంచెం ఏజ్ ఎక్కువ కానీ ఆమె పోయి డ్యాన్స్ ఏసింది చనా బాగేసింది
ఆ
అక్కడ షాక్ అయినా అప్ అట్లా అట్లాంటివి ఏమైనా చేయాలా
ఆ
క అన్న వచ్చేసి పైన థర్డ్ ఫ్లోర్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ పైనుంచి డ్యాన్స్ చేసినాడు అట్లా ఏవైనా షాక్ కింగా చేసేదాని ఫ్లాష్ మ్యాన్ అంటరు
ఆ
అది ఫెస్ట్ చేసేకి ముందు బి ఫోర్ వన్ డే చేస్తారు మాకి నెక్స్ట్ ఆ ఆ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది మా కాలేజ్ లో అక్కడ ఇంగ ఎవరనా డ్యాన్స్ వేసే వాళ్ళు అట్లా టీమ్స్ టీమ్స్ గా అన్నా స సోలో సోలగాన్నా వేయచ్చు ఇకా నెక్స్ట్ ఈవినింగ్ ఏమో అది పెట్టినారు ఇంకా ఆ తర్వాత ఇంకా గ్రౌండ్ లో వచ్చేసి ఇంకా ఎవరెవరికైతే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిండే వాళ్ళకి విన్నర్స్ అయింటారు కదా వాళ్ళ మెడల్స్ అవి ఇచ్చినారు సార్ వాళ్ళ కి ఎక్స్పీరియన్స్ ఉంటది కదా
అవును
అవి ఇచ్చే వా వాళ్ళకి కూడా ఇచ్చినారు నెక్స్టు కోర్టు మూవీలో హీరో హీరోయిన్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చినారు ఏదో కొత్తమూవీ ఆమూవీ పేరేంటి
గుతుల్లే బ్యాండ్ మేళం అనుకుంట
ఆ ఆ మూవీ వాళ్ళు వచ్చినారు ఆ మూవీ చూడండి అని చెప్పడానికి వచ్చినారు ఇంకా వచ్చి డ్యాన్స్ చేసినారు అన్ని చేసినారు మాసార్ ఏమన్నాడంటే కోర్ట్ మూవీలో హీరోయిన్ వచ్చేసి అందర అమ్మాయిలకి బావ అన్నాడు
కాలేజ్ ఫెస్ట్ గురించి చెప్పు
ఆ
కాలేజ్ ఫెస్ట్ అది
ఫెస్ట్ దే అది
ఆ ఇంట ద ఎ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆ నెక్స్ట్ ఏం ఫుడ్ ఐటెమ్స్ చేసింది
ఫుడ్ ఐటమ్స్ అంటే సపరేట్ బైట్ మ్మ్ ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీలో పోయేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డ్ చెక్ చేస్తారు అది మ కాలేజ్ వాళ్ళనైతేనే పంపిస్తారు లోపలికి లేకుంటె పంపిరు బస్కి డ్రింక్ చేసినారా లేదా అననని
రెంస్ ఓకే ఎంట్రీ పాస్తర
ఆ ఇ వాళ్ళ పకెట్స్ లేన్నా స్కింగ్ కాని ఏ పెట్టుకుంటాని చెక్ చేస్తారు చెక్ చేసి లోపలికి ిన తర్వాత ఏదనా ఫుడ్ అ మనం అమౌంట్ పెట్టి తీసుకోవాలా
మ్మ్
అక్కడ ప్రీవియస్ డేస్ లో వాళ్లే పెడ తారు ఫుడ్ కాకపోతే ఎక్కువ వేస్ట్ చేస్తనని చెప్పి అమౌంట్ పెట్టి తీసుకు కోాలని పెట్టినన్నారు
పర్ హెడ్ కలెక్ట్ చేయాల నార్మల్గా అంత సెట్ చేసకే
మ్మ్
హలో కరెక్ట్ కలెక్ట్ చేయం అమౌంటట్ ఫుడ్్
ఆహ మో నివ్వము
హలో
పెస్తుకు అమౌంట్ అయితే మేమేమి ఇవ్వము ఫెస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు ఫుడ్డు కోకటి ఏవన్నా మనకు కావాలి ఇ అంటే అది కూడా ఫుడ్ మా కాలేజ్ వాళ్లే స్టూడెంట్స్ కదా వాళ్ళే చేసింటారు
మ్
కలర్ కలర్ గా స్వీట్ అవన్నీ కొంచెం మోడల్ గా చేసి తారు మనకు నచ్చితే తీస్ తీసుకుంటారు కాలేజ్ వాళ్ళ్ ఎవరైతే స్టూడెస్ చేసిన్ టారు వాళ్ళకే అమౌంట్ వస్తాను
మ్మ్
అది మొత్తం ఫుడిది బిఫోర్ ఫెస్ టు కొచ్చేసి కొన్ని గేమ్స్ పెడతారు
మ్ ఈ మ్
కుడుంగు బాస్కెట్ బాల్ టు ఉంది కాకపోతే
హు ఎంత మంది మెంబర్స్ బాస్కెట్ బాల్ కి
ఒక్కొక్క టీం కి
ఆ
సీట్ టెన్ మెంబర్స్ ఉండాలా ఇంకా డిఫెన్స్ చేస్ స్తాము కోలో హాఫ్ హాఫ్ పార్ట్ ఉంట్ టాది హఫ్ పాట్ట్ వక్ సైడ్ హాఫ్ పార్ట్ వాళ్లకి ఇటు సైడ్. ఒకవేళ లైన్స్ దాటిపోతే. పోతే బయటికి పౌలని సరు బాల్ పట్టుకొని నడుచకూడదు, బాల్ పట్టుకొని. కొని నడిస్తే వాకింగ్ అంటారు. రెండు చేతులతో బాల్ ని కొట్టకూడదు.
హు
చెక్కకుండ గేమ్ ఆడాలి. లాస్ట్ టైం ఫైనల్ ఇయర్ వాళ్లు విన్ అయినారు, టికెట్లో వచ్చేసి సిఎస్ సిఎస్ఎం, ఊహు
ఉమెన్ ఎందుకు అనించలేదు.
ఉమెన్ అంటే. షార్ట్స్ ఏసుకొని ఆడితే బాయ్స్ ఉన్నారు కదా,
ఆ
అందుకని ఏం చేయ అంటే ఇడు కూడా వద్దు అని అంటారు.
ఉహు
అంతే క్రికెట్ ఒకటే కప్పు ఇస్తారు.
ఉహు
బాస్
ఉమెన్ కి సపరేట్ ఏం గేమ్స్,
ఇవే చెెస్ క్యారం బోర్డు షార్ట్ పుట్టు క్రికెట్ కూడా ఉంది గర్ల్స్ కిబాస్కెట్ బాల్ ఒక్కటే లేదు. అంటే నేను, ఆ క్యారమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటి, వస్తదేమో అనని కాకపోతే. త్రీ రౌండ్స్ విన్ అయినా, లాస్ట్ రౌండ్ లో ఓడిపోయినాం
ఆ
సీనియర్స్ గెలిచినారు. దాంట్లో కూడా. న నెక్స్ట్ టైమ్. ట్రై చేద్దాం అనుకున్నా,
హు ఓకే
అవు నువ్వు ఎప్పుడు పార్టిసిపేట్ చెయలేదా,
ఉన్నాయను లేదు కాలేజ్ డేస్ లో చేసిన లేదు ఇక్కడ కంపెనీలోనే ఉంది బ బదిలి సేమ్ ఈ మంత్ పెడతారు నేను పోలేదు
చ్చానికి
రాదు పోలేదు స్కూల్ డేస్ లో పోయింలేదు రాక పొయిన కూడా అక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు చేయొచ్చు
ఆ
పోలేదు
ఆ నాకైతే ఐడియా ఉంది బాస్కెట్ బాలు ఆడినా స్కూల్ డేస్ లో ఆడినా ఇక్కడ మా కాలేజ్ లో ఫెస్ట్ కి పెడితే ఆడదాం అనుకున్నా కానీ గల్స్ కూ లేదు అన్నా సరు
ఆ
లేకుంటే ఆడతుండె నన్ను లాస్ట్ కి లెవెన్ థర్టీ వరకు ఉ ఉ ప్రోగ్రాం లాస్ట్ వరకు ఇంకా డ్యాన్స్ వేస్తున్నారు జూనియర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసింది దాంట్లో
ఓకే
అ
ఇంకా
చప్లీ అవునా
ఆ సరే
ఆ